హలో రష్మిక అసలు బానే లేదు రష్మిక బాగుంది, విజయ్ బా లేడా మీసాల్ పెంచుతుండు.
ఏ బాగున్నాడు ఉండు. కామన్ పూర్వకాలంలో లా ఓల్డ్ జనరేష్న్,
ఆ నీ అవునె అవునె అవునె నువ్ ఆది బావుందమ్మ, కానీ ఇప్పుడు చూడు మీసాలు పెంచుకున్నాడు, ఎట్టున్నాడు బానే లేడు
అవునా ఏం బాగున్నాడు, లుక్ లో
లోని బావుండుడెంది నీ
ఆహా హ హ ఉహు
బాగున్నాడంట విజయ్,
సరే ఫుడ్ తీసుకురమన్నవ్, వా
చెప్పలేదు
ఆ
ఆ చెప్పాలి నైట్, ఇప్పుడు ఎటైన తీసుకొస్తారులే తీసుకురాకుంట ఏటాపోరు.
అవును, అవునులే
తీస్కోతే చాలు ఎవలిటికి,
ఉ
ఊమ్
చెప్పాలి ఇంకేంటి మరి,
ఇంకేమని చెప్పాలి
ఉమ్మ్
ఉమ్ ప్చ్
ఉగాదికి గ్గుడు పోతావన్ మాట
పోతా పోయేసి ఒస్తాండు మా అమ్మ అదే చెప్పింది, ఫోన్ చేసి అటు ఒకట్రోండు డ్రోలు ఒక రోజు రొండు రోజులు రెండు రోజులు అటు ఇచ్చినప్పుడు రామ్మ అని చెప్పి ఇంటికి.
రామ్మా అనింద
రామ్మా ఏమైం
ఆ
ఉమ్ ప్చ్
మ్మ్ హ్మ్
సర్లే మా వస్తాను
హ్మ్
నేన్ బెట్టా
ఏ నువ్ వాల్తో మాటాడట్లా
ఎవరితో
ఆ అలా మీ ఫ్రెండ్స్ తో
మెన్షన్ నేమ్ చేయచ్చులే
ఉమ్ రాజీ వాణి
ఎందుకు మాట్లాడుదుల్ల అదేగా చెప్పేది ఆడంటే ఆ డే
ఆ ఏ అంత మార్పేనావా
మారిపోయా మార్పు సహజం బిగులు తెలుసుకున్నాక అది ఉండాల అంతే
ఏం తెలుసుకున్నావి ఏంటి
ఏం తెలుసుకోలే ఇట్ల దూరం గుండడమే బెటర్ అందరుకనీ
ఆహ్
కానీ ఎవరైతే లేదు. సున్నా ఫోటోకిన్ పీజీ ఏ రూమ్ అంటేవ్ రూమ్ తీసుకుంటే అప్పుడు మాకు ఏడు వేలు చెప్పారు
కాదు రూమ్ తీసుకుంటే ఒకరు డివైడ్ చేసుకుంటే అయి
ఆ వీళ్ళు ఎవరు రాలా అప్పుడు, ఎవరు రాలా అప్పుడు నీ కాలేజ్ దగ్గరే మాట్లాడితే. ది వేలు బాడర్ బిల్లు అవి ఇవి మ్మ్ ఆ ట్లాడే సరికి రేట్ ఎక్కువ అవుతుది వద్దు అని చెప్ప అన్నారు.
అవునా
అహ మి పిజి మార్ మాట్లాడతా ట్రై చేస్తా
ఆ
అప్పుడైతే ఇంటికా నుంచి కూడా రావచ్చు
నువ్ డే స్కాలర్ గా వచ్చినా అయిపోయిది కదా నీకు జర్నీ తక్కువే కదా
తక్కువే అయినా పొద్దునే ఎవరు తీసుకొస్తారు నన్ను
ఎవరు తీసుకొస్తారు ఏంది నువ్వే రావాలి
మే ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర బస్సు స్టార్ట్ అయేది మాక్ కు నైన్ కి
అవునా
ఆ ఇక్కడికొచ్చేస్తే నాయడిపేటకి వచ్చేస్తే ఏం పర్లేదు అక్కడి నుంచి నేను అందుక్ కానీ ఈ రోజు అడిగి చిన్నోడిది వాన్ ఉంది వీళ్లు స్కూల్ వ్యాన్ ఉంటది కదా అది సెవెన్ కోస్తుం ఇప్పుడైతే ముందుగా సిక్స్ థర్టీ కి అట్ట వచ్చేస్తున్నింది ఊరి కి అప్పుడు అక్కడికి ఎయిట్ వచ్చేసింది ఎయిట్ కి ఇంకా నేను అక్కడ దిగినప్పుడు ఎయిట్ కి బస్ వస్తే నేను ఇక్కడికి నైన్ థర్టీ కట్ట ఖచ్చితంగా వచ్చేస్తా ఎక్స్ప్రెస్ ఎక్కితే అదంతా చూసి తున్న కానీ చూద్దాము బ
ఇ నాకు తెల్సి ఇంటి కాడ నుంచి వచ్ చ్చేదే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే అంత పెట్టినవసరం ఏం ఉండదు కాబట్
ఆ ఫస్ట్ ఫోర్ వన్ ఫోర్ వన్ అట్ చూసుకొని ఫోర్ వన్ అట్ చూసుకొని ఫోర్ టు కట్ల చేద్దాము అప్పుడైతే పాజిటివ్ ఎక్స్ ఇవేమి ఉండదు కదా సెమ్ము
అవును ఉమ్
కానీ
ఉమ్ చెప్పాలి ఇంక
అంత ఏం లేదు మే
ఏం చేస్తున్నారు రూమ్ లో
యా గో అంద్రూ ఫోన్లు పెట్టుకొన్ చూస్తాన్నారు
హ
ఏం చేస్తారు ఇంకేం పని ఉంది మాకైనా ఏం పని ఉంది చూసుకుంటా కూర్చొని ఉంటా
ఆ చెప్పాలి
మాయేంది అమ్మా మీకమ్మ కొత్త కొత్త తెలుస్తున్నాయి అందుకని నాకే తెలిదు నిజం చెప్పాలి అంటే రూమ్ లో కూడ్చుకుపోయి ఏం తెలియట్లే ఈ మధ్య
నా నావేం కొత్త కొత్త వద్దదులు
మీకే కత్త కత్త ో తెలిస్తే మేము ఈ రూమ్ లో గూడ్సుకు పోయి ఏం తిరిగి మేచ్చ ఆనువల్ డే ఫంక్షన్ ఫొటోస్ ఎవరి దగ్గర ఉంటాయి
న్యువల్ డే ఫంక్షన్స్ వీడియోస్ నే దగ్గర నుంచి షేర్ చేస్తాలే
ఆ పెట్టు అవి మరి వచ్చి స్పోర్ట్స్ ఫోటోస్ తీసులా అప్ప ఫోటోగ్రాఫ్ అయి మనకు పెట్టలేదు
బాయ్స్ క అడుగుతే వాళ్ళు షేర్ చేయించుకుంటారు
బాయ్స్ లో ఎవరు నడగాి సి ర్ అ అప్ప వేస్ట్ ఎక్స సయారూ
ఆ
ఇంక నేనే ట్రై చేస్తా
టై చేయి ఫోటోస్ అని సేకరించి ఫో త్రీ టు లాస్ట్ ఎండింగ్ అంతా వీడియో ఎడిట్ చేసి పెట్టుకుంటే మంచిగా
ఆ అవి ఎవరు బట్టాల ూట్యూబర్ కి పెడతా త్త ఏదో బలాగ్ ఏ చూ బ్గ ఏ చూ అప్పుడు యూట్యూబ్ లో అయినా పెడతుది అప్పుడు మనము వెళ్ళపోయి నాకన్నారే నేను్ర ఇది నేను్రా ఇది ఇది నా ఫ్రెండ్ నీ ఒప్పటికైనా గుర్తుంటామో లేదమ్ మీ ఇలాంటి వాళ్ళకి
మాల కా
మీరు బయట వెళ్ళపోతే అవును నెక్స్ట్ అమ్మా లేదమ్మా మాగేం బానే కు తుంటరు
నాక్ అందర్ గుర్ ర్తుంటారు నేను చూస్
నేన్ సేమ్ అదే అమ్మా బయ ట మాట్లాడితే ఒకటి ఎందుకులే అని చెప్పి గ అంతగా టచ్ ఉండట్లే ఏం కాద్ దేవుడు
నేను కూడా ఎవ్వర్ కి ఏం టచ్ ఉండట్లే ఏమంటే జస్ట్ స్ట్ వాట్ ఇస్ వాట్ అంతే అసలు తెలుసా చాలా మంది నేన్ చెప్ చెప్పేదా ఇప్పుడు నువ్వు నేను ఒకటే కాదు చాలా మంది చాలా మంది రియలైజ్
అవును చేంజ్ అయ్యారు
ఎవరు పాటకాలు ఉన్నారు అందరు
అవును
ఎవరు మరారు అల్తూ పోతా ఉన్నారుడు అట్లా ఉండిలే అట్టే బాగుంటది ఇట్టే బాగుంటంది అందర
లేదు దేంట్లో అయినా మాట్లాడనుకో అదంతా నెత్తినెత్సేస్తం మన నెత్తినేసేస్తున్నారు
అవును అంత వద్దు అందరితో బాగా ఉండేది ఇంకా సిక్స్ మంత్స్ ఇంకా అందరితో బ కలిసి మెలిసి ఉండే పోతే చాల ఇంకా అందరి అదే చెప్తన్నా అందరి ఇప్పుడు పడిలే సతా అంద అనుకుంట అయ్యో ముందు నుంచి ఇలా ఉన్న అయిపోయిండే
మ్ ఏం కాద్ లే
అయిపోతుది అంతే మళ్ళ మనము ఎక్కడోళ్ళు అక్కడ అయిపోతాం ఇ ఇంగ ఇదే లాస్ట్ అసలు ఇంగ ఫోర్ వన్ లోనే ఎగ్జామ్స్ ఉంటాయి ఇంగ అప్పుడే మనం స్పెండ్ చేస్తే టైమ్ అంతా ఫోర్టు అంటే ఇంగ మనకు అసలు కుదరదు ఇంగ ప్రాజెక్ట్ ఆ తిప్పిచ్చేది కాదు ఓ కొత్తగా అంతగా కాలేజ్ కి రాము ప్రాజెక్ట్ వర్క్ వస్తాం మనము లాస్ట్
కానీ కొత్తగా స్టార్ట్ చేస్సన్నడు కదా మన నుంచి ఏదైనా పెట్ట టచ్చు
పెట్టచ్చు మే కానీ ఇంకా ఎక్కువ టైమ్స్ పన్ చేస్తదంటే ఫోర్ వన్నో ఈ త్రీ నో ఏమ్ తెలిదు విలొ
నేను ఇక్కడ ప్రొవైడ్ చేసి ఇడికి వస్తాయ్ ఇ ప్రొవైడ్ చేయపోతే ఎక్కడ పో పోతావ్ నువ్వు అరవిందాకి అంటే మాకింక దగ్గర అంటే అరవింద కానీ ఎంత దూరం ప్చ్ ఆడకంటే అంతగా సెట్టు కాదు నాకు అరవిందా అండి
అవునా
హుమ్
ఏమో చు
ఇంకెక్కడైనా చూస్తే నేను కూడా పోల ఇంటికాడ కాలిగా ఏమ్ చేస్తం
హుమ్ అం అంతేలే
అందుకే
టూ మంత్స్ ఎదో ఒకటి చేస్కొని సర్టిఫికేట్ టిక్కెట్ తెచ్చుకుంటే చాలు వేస్ట్ చేయ్ కోకుండా
ఆఫ్లైన్ కన్నా చీ ఆన్లైన్ ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ బాగుండేది మంచి ఇది వస్తది
అది
డొల్ల అవి ఏం ఉండదని వాళ్ళకి తెలుసు కాబట్టి
ఆన్లైన్ పెట్టారు ఆ ఆఫ్లైన్ అయితే నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిది నీ తెలిసిది
హుమ్ ఎక్స్పీరియన్స్ బాగ్ ఉంటది ఏంటిది ఎందనే జస్ట్ నార్మల్గా అయినా తెలుస్తది
అవునవును
అ
హుమ్
మేళ ఇది అప్పన్ వెంకి సార్ చెప్పాడంట పదహైదొందలు పదహైదు వందలు మాముల్ మన రూమ్ ఉంటాం కదా ఆ రూంకే పదహైద్ వందలు అంట
ఆ
ఇంకా దానికి అంటే ఎంత ఉంటదో ఏమో అని చెప్పి మనళ ఆలోచిస్తున్నారు
ఏమో చూద్దాం మాకేం చెప్పలే అదంతా
అయ ముందుగా చెప్పాలి కదా మేము ముందు ఆ రోజు చెప్పేసింది ఏంది సార్ ముందుకి చెప్తే మేము మనీ చూసుకుంటాం అని చెప్పేసిరు అలా అది పనిగా మేము ఆయనాగాని చెప్పలేదు చూడయప్ప
దొంగోడు
ముందుగా చెప్తే ఏంటి ఏందనా సరే అను పచ్చు
సార్ మరి సార్ ఇ
ఆ రేపు రేపు బొయ్యి ఒక ఒకసారి అడుగుదామా
ఆ అడుగుతే ఆయన అంటే ఆయన గుర్తు చేస్త స్తా ఉంటే సరేలే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందిలే ఆ ప్రెషర్స్ ఎక్కువ కదా ప్రిన్సిపల్ కి
తక్కువ బడ్జెట్ లో చూస్తేనే బాగున్నాయి ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో చూసి చాలా మంది జాయిన్ అయి ఇంక వచ్చేదాన్ని
అదేమే అంటే మనము గుర్తు గుర్తు చేస్తా ఉంటే ఆయనా సరేలే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిలే జాయిన్ చేపిద్దాము అన్నట్టు ఆయనన్న మాట్లాడతారు కదా మనం ఏం చెప్పుకోకుండా కా ఉంటంగా అది రాద అవను పన రేపు అందరికి ఒక మాట చెప్పి
ఆ
ఉ పెట్టడా
బాయ్స్ నకిద్దర్ని గర్ల్స్ నవద్దర్నీ చాలులే అంత మంది
ఆ చాలే అంతా బేర్ మేన్ క్యాడిడేట్స్ ఎల్ మార త్త చాలు
ఆ
ఆ
మీరు వెళ్ళండి ఎక్సయ్యాలి ఎల్ ఆర్ గారు
అసలు నేను కాదు ఇప్పుడు ప్రజెంట్ నువ్వే ఇ ఇప్పుడు నువ్వే
చేసింది
ఆ
నువ్వే కాబట్టి నువ్వే ఎక్స్
నీ తర్వాత నీ ఏంటికిమే నీ ముందు కదామ
అదే నా తర్వాత నువ్వేగదా అంటే నాకు అదే నాకు ముందును నువ్వే కదా అప్పుడు నువ్వే కదా ఎక్సౌత్ అవుతావు అంటూనా
నువ్వమ్మ ఎక్స్ నేను కాదు దా ఆ
ఇప్పుడు ఉన్నాను లే అయితే ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు నువ్వు ఎక్స్ కదా నాకు నువ్వు ఎక్సే కదా అవుతావు ఆ కాదు నాకు నువ్వు ఎక్సే కద తావుతావు అంటున్నా
అవును
ఆ అదే అదే నేను చెప్పేది
నాకు అడిగేటివి చాలా ఉన్నాయి క్వశ్చన్స్ నీకు ఏమో
చాలా ఉంటాయి
ఏం లేదు ఊరికె
లేదు లేదు నేను రూమ్ కైనా వచ్చి క్వశ్చన్ మార్క్ పెట్టొద్దు వచ్చి అడుగుతాము క్వ్చన్ మార్క్ ఏంది చెప్పు మర్యాదగా నువ్వు మర్యాగా ఏ చెప్పు చెప్పు మర్యాదగా గురించి నీకు తెలిదు బీపి తత్నం చ్ ప్
మీకు బీపీ వచ్చిన షుగర్ వచ్చిన నేను ఊరికే వచ్చిన నేనేం చెప్పను
లేదు లేదు నీకు తెలిస్తేనే చెప్తున్నావు చెప్పు
డిస్కనెక్ట్ అయిపోందిలే ఉండు చేస్తా
మే లేదు పని చేస్తోంది పని చేసే చేస్తాది సర్లే మలీ మలీజై మలీజై నాలుగు కండ్లు మూడు కాళ్లు అవుతది